హలో హలో
ఏనేత్తనవ్ రా?
ఏంలే కాట్స్ ఆడుకుందన్నా ఇప్పుడే
తిన్నవాన్నం?
ఆ తిన్న ఇన్సేపే తిన్నం ఎగ్గు, ఆ టమాటా కూర
ఆహ్ బిర్యానీ చేసిర్రా. ఎగ్ బిర్యానీ చేసిర్రా?
ఏహే ఎగ్ బిర్యానీ గాదు ఉ ఉత్తినే పై ఎగ్స్ మ్యోయం పట్టుకొని వచ్చిండు.
ఆ
తాత ఈ తొర్రూర్ పోయనాం. మల్లితూ ఇతిటు పోయినాం.
ఉహ్ నేను ఫోన్ చెయ్యలేం. నేను ఫోన్ చెయ్యలే మాయన్కు నువ్వు జెష్నావా ఫోను.
ఆ నీన్ జెస్కున నువ్వు నేన్ చేసి మాయాక్ చెప్పిన. మొయ్యీక రా మోయా అంటే మాయ వచ్చిండ్
అవునా
ఉహ్ హు
ఉహ్ హే ఇంగ అవే ఎండకు పోతాడు గాదా. మళ్ళీ ఎందుకు ఎండలా వచ్చుడు ఏంది. ఇబ్బంది పెట్టడంమే దుక్ ఇరవై రూపాయలు పెడితే నువ్వే ఇటికి పోతావు గదా అని. నేను అట్లా సేయకుంటున్నాన్నట్టు.
గాది గాదు డాడీ ఏమో రేపు నన్ను రమ్మంటండూ, ఇంటికి రమ్మంటండూ.
ఎందుకటా.
మళ్ళా ఇది అక్కడికి పోయి సైన్ చేపించుకోవాలంట మేడం కాడికీ పొయ్యి ఆమ మళ్ళా సైన్ చేయాలంట
అది పెడతద ఆమె పెడతాద రా అసలు
శ్రీకాంత్ అన్న గిట్ల అరె నేన్ పెట్టిత్త రారా అంటాండు
అవునా
సాయి గాడ్ ఏమంటన్నాడు ఏం గాదు రా లైట్ తెర అంటాన్నాడు
మ్మ్ ఇది తొరూరు నుండి ఒక వాని ఫ్రెండ్ ఒకడు ఉండాడేమో కదా డాడీ
ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ ని గూడ అడిగిన అన్న ఏం కాదన్నయ్య తె అన్నయ్య అన్నడు
మ్మ్
వాడు ఏమో మళ్ళీ వాడు ఇంకో సంవత్సరం ఉండాల కదరా మస్త్ ఇబ్బంది అయితాది కదరా అంటాండు
ఆహా కాద్ డాడీ జస్ట్ అవి ఆ వే అది ఆ సర్టిఫికెట్ ఉందా లేద అనేది ఆ అంతేగని పెద్దది ఏమ్ విషయంగా
అసలు డాడీ మొత్తం ఒకవేళ వాన్ వాన్నీ ఇప్పుడ ఇష్యూ అయింది ఇంకేమన్నా మళ్ళీ ఏమన్నా జేత్తారో అనీ
మ్మ్
ఇంకా ఏమన్నా
వాడు చె నీ తమ్ముడు జెసిండ నీకు ఫోన్ ఏమన్నా
ఇన్స్ పే ఫోన్ చేసిండు
మ్మ్ ఉందాట్న
ఆ
తినడ అట్నారా
మ్మ్ తిన్నాడట నీ ఫోన్ పేలో క్యాష్ ఉన్నయ అడుగుతాండు
నీ ఫోన్ పే లో నా ఫోన్ పే లోనా
ఫోన్ పే ఎక్కడిది
మ్మ్ ఇక అప్పుడు ఒకటి ఉండే కదరా
ప్యాన్ పే
ప్యాన్ పేనొ ఏదో ఒకటి ఉండే కదా అప్పుడు డబ్బులు నీను కొడతిని కదా
ఆ ఫ్యాన్ పే ఉండే చేయచ్చా ఇప్పుడు చేసినా
ఆ మ ఎందుకు వానికి డబ్బులు ఎందుకాట
వాడు బయటఉన్నాడంట వానికంట డబ్బులు కావాలట
ఉహు అదే వాట్సాప్లా ఇన్స్టా లా చాటింగ్ చెత్తండు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేస్తాండు చూత్తంటే నాకు నోటిఫికేషన్ వత్తండే నోటిఫికేషన్ వస్తాండే ఆ వాళ్ళ మమ్మీ యా ఎక్కడున్నామని ఎవడో శివగడు ఎక్కడన్నామ అంటే విశాల వల్ల ఇంట్లో ఉన్నా అని మెసేజ్ పెట్టిండు చూసిన
ఆ
మ్మ్ ఇగ అదే మారి అంతే నీను మధ్యా లో ఇన్వాల్వ్ ఎందుకు ఓపెన్ చేసి చూసిన ఎవరు లే ఎళడ్ళల తీసుకుమని
డాడీకి ఫోన్ చేయని చెప్పినాను నేను అదే వన్ తోటి
చనిపొయినాది మా మా డాడీ నే
ఔను అరే ఫస్ట్ నువ్ డాడీకి ఫోన్ చేయ్యరా అని చెప్పినా ఫస్ట్ నువ్వు డాడీకి ఫోన్ చేసి చెప్తే ఒక వేళ నేను ఫోన్ చేయడమే బైక్ వేసుకొని కూడా పోతారు ఏమో రెల్నాడ్ మాబ్ బైకేసుకోన్ బొయ్యి వా వాని జం అయిపోవంగనే పట్ట్కోనొచ్చి ఇక్కడనే ఉంటాయి ఆ ఇక్కడనే ఉంటాయి
సర్లే మళ్ ట్వంటీ ఎయిట్ క మళ ఎగ్జామ్
బైక్ మీద పోచ్చారు
అదేలే
రోజు మొత్తం డాడీ గుడొచ్చిండనుకో వాని లగేజ్ ఇల్ల మొత్తం తేవచ్చు
అదే అదే ఇక్కడ నువ్వెందుకున్ డాడీ మరి ఆ ప్రొఫార్మ్ తీసుకపోయి మ డాడే స డె శ్రీకాంతమ్మ కుని బొయ్ డాడి సంతకం పెట్చుకొని రావచ్చు గదా
మ్మ్ చేపిచుకొని రావచ్చు
ఉమ్
ఆయినేవో ఆయినేవో నువ్వే రావాలిరా రాది పొద్దుగాన్నే బ బ బసెక్కు అంటాను ఓ కొడుక ఏహే నాక్ క్షికా తాండు నీయవ్వ ఎన్న్ రోల్లే ఏమి దాని కోసం డాడ్ అసలు ఏమన్న పడ్డడా అసలు
ఆయన మనముంటే ఆయన దే దేనికి ఇబ్బంది బడడు ఇది బో అజ్జైబో గిజ్జైరా గజ్జైరా అని ఇగో ఇరుగున్ ఇరుగునక్కనండన్
ఇంకదిగాదు రోజు మొత్తం అటే ఉన్నా రొండు రోజులు అటే ఉన్నా
అవును
ఆఫీస్ కాడ అడు మళ్ళ ఇయాల ఇటే నా మార్నింగ్
ఆ అది డాడన్ డాడినే పొయ్యి నువ్వే పోతేనే కొంచెం ఏమన్నా మాట్లాడదావు డాడీ నువ్వే పొమ్మని చెప్పు
నన్నే రాండ్రన్ ఇటుగేసి
ఎందుకంటడు ఏమో నడుగండే
డాడ్ డాడ్ నీకు ఫోన్ చేయడా
డాడీ నాకేం జెప్పలే ఆ డాడ్ నాకు జెప్పిండు మరి అట్లే వానికేన్నా ప్రాబ్లమ్ అయితా మొన్ననే ఆ చెవుకమ్మ పోగొట్టు కోని పదివేలు దాకా నష్టం చేషినవ్ మళ్ళా ఇదొకటి ఏదైన్న ఒకటైతే మళ్ళింకో పదివేలు నష్టం చేత్త అంటే అదేన్నా నోరా ఇంకేమన్నన అసలు ఏం మాట్లాడతాన్నా నువ్వు ఆ అని ఇంగ నేంగ తిట్టిన పెడితే మరిగ అప్పుడు నా దగ్గర ను డాక్యుమెంట్ ఉంది ఆ పొయ్యి ఆమె కైల్చే కాడి పొయ్యి ప్రింట్ తీస్కోని పొయ్ సంతకం పెడిసుకురా అని నేనన్న అంటే నే శ్రీకాంత్ని అడుగుతా ననన్నాడు ఇప్పుడు బానక్క తెచ్చింది చూసినావా నువ్వు అదేమన్నా ఫార్ లాగుందా
ఏంటి సూర్ల అసలు నేను
చూడవా మరి నిను పంపించింది
ఈడ బ్యాగు లున్నదా
ఆ బ్యాగుల్నే ఫస్ట్ జిప్పు లో ఉంది
ఆ సూత్త
మావైని ఇట్ల జూడమని చెప్పు
ఆ మావైన్ చెప్తాని
మ్మ్
అదే నీయవ్వ నేనట అక్కడికొచ్చి మళ్ళా ఆమెతోటి సైన్ పెట్టిచ్చి మళ్ళ సాయిగాని కాడికి పోయి సాయిగాన్ని అటు రాపిచ్చుకొని
ఉమ్ మళ్ళ తీసుకొని రావాలట్నా అయ్యా నువ్వేమైనా రోబ్ వట్నా లేకపోతే మనిషివట్నా
నేను ఏమనుకోవాలి ఇగ
ఆ
వచ్చినప్పటి కాంచోల్లి నాకు ఏందీ బాధ
అందుకనే నేనేం చెప్పిన సప్పుడుచేక నన్నేదన్న కోచింగ్ సెంటర్ల తోలు రమ్మని రాంగనె అడుగుతే అయిపోవు గదా ఏ టెన్షన్ లేకుండ ఉంటది
ఆ చీ
మళ్ళ ఏం చెత్తన్నావ్ అన్న పే
అట్ల ఆ ఏం చెత్తనో ఏమో ఆ శ్రీ శ్రీకాంత్ అన్న కూడా పెట్టిత్త రారా అంటాండు ర్ రేపురా పెట్టిత్త రారా అంట
ఉమ్ ఎం పోయింద ఇయ్యాలన్నా నాదైన నీదైన
ఇంకేం అన్లే సార్లే ఒత్తలే అన్నా అని చెప్పినా
ఉమ్ మహేష్ అన్నకు మ్యాథ్స్ చెప్
తెలుసు తెలుసు సెట్ అయిండు ఎప్పుడో సెట్ అయిండు ఆడు ఇగ అది ఇప్పుడు ముచ్చట కాదది
అంతేనా లవ్వా
ఆ లవ్ మ్యారేజ్ వాడిది రెడ్యాలేగ వాళ్ళది ఆ ఆ ఆక్క నాకు ప పరిచయమే
అంతేనా అక్క ఐతదారా ఈయన అన్నయితడు ఆమె అక్క అయితదారా
ఆహా ఆమ నాకు తెలుసామా అప్పుడే నాకామ మాట్లాడేది అప్పుడు
అంతేనా అవునా అదే శ్రీకాంత్ అన్న పెళ్ళి పెళ్లి కావాలని ఇన్ని రోజులు ఆగిరన్నట
ఆ శ్రీకాంత్ అన్న పెళ్లి కావాలనే అన్ని రోజులు ఆగిళ్ళు వాళ్ళు లేకపోతే ఎప్పుడో లేసిపోవు వాళ్ళు
అంతేనా
ఉమ్ నీకెవల్ చెప్పిళ్ళు మరి మహేశ్ అన్న గిట్ల సెట్
ఇప్పుడు డాడి అటే పోయి వచ్చిండు కిరాయికి వాళ్ళకే పోయిండు
ఆహ ఎప్పుడు ముచ్చట్నో అది వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ ఏ వాళ్ళది రెడ్యాల
ఆ
ఇంట్ ఈ వాళ్ళకి డాడీ లేడు
అవునా
వాళ్ళ త తమ్ముడు ఉంటడు వాళ్ళ తమ్ముడు ఆమె
అవునా
ఉమ్ ఇదే ఉండదు వాళ్ళష్ట మహేశన్న వాళ్ళతోటి ఎన్నిసార్ల పోలే
అవునవును
తెలుసు నాకు
మాకేం తెల్సు మాకేం తెల్వద్ మీరా మీరంత ఒక దిక్కున ఉంటరు కాబట్టి మీకెరక నువ్వు బలే మిస్ అయినవా అని నేను అనుకుంటాన నీకు తెలవదేమో అనుకుంటాన నేను
అ ఎప్పుడు ఇప్పుడు చ వాళ్ళ ఇద్దరికిద్ద ఇతరం తెలుసు వాళ్లు మాట్లాడుకుంటాళ్లు అని తెలుసు వాళ్ళ ఇంట్ల కూడా ఓకే అన్నారని తెలుసు
పర్లేదు టూ ఫాస్ట్
అందరికి ఒకే వాళ్ళ మ్యాన్స్ అని అందరికీ తెలుసు
ఆ
ఇను ఇంక ఇంకడాతే చర్ముదే
అమ్మమ్మ కాడ తిన్నదేమో
ఇగ ఇటు వస్తే మామయుల్లా ఇంటికాడనే ఉంటదిగా
అదేలే
ఆ
డాడీ ఫోన్ చేస్తే చెప్పు మారే నువ్వే పో పోయి రాపో డాడీ నాకు రోజు తిరుగు తిరుగుడు అవుతంది ఇగ మొన్న రెండ్రోలె నిన్న నా ఆయాష్టవాడ వచ్చినా అసలు అక్కడ నువ్వు శ్రీకాంత అన్న తీసుకొని పో ఎమ్మటె ఇంక మీర అయితేనే ఎమ్మటే సంతకం పెట్టించుకుని వస్తారు అని చెప్
అ
అది ఒకసారి నువ్వైతే అది చూడు మా మామయ్యని కూడా చూడమాను అదేమన్నా తేడాగా అనిపిస్తాందా లేకపోతే ఆ ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా వేరేలాగా అనిపిస్తాఅందా చూడుమను
సరే చూడు ఉంటా ఆయన పొద్దున్నే తీసిరా అంటుండు ఆయనే
యన ఆయనే అట్నే మాట్లాడతాడు ఈన ఈయనకి ఏం పని ఉందట ఒక గంట సేపట్ల అట్లా పోయి ఎమ్మటే పెట్టించుకొని వచ్చేదానికి
ఏం చేస్తాడో ఏమో తెలవదు
మళ్ళా పొద్దుగాల లేచి రావాలంటే పొద్దుగాల బండి వేసుకుని రమ్మంటాండా బస్సుకు రావాల్నా
బస్సుకు రావాలట
ఆ అయ్యయ్యో సరిపోయింది
ఇయ్యాల బస్సు టికెట్ టికెట్ మీద డబ్బులు రాత్తే నేన్ మర్చిపోయావొచ్చిన
వెరీ గుడ్ ఎంత ఇచ్చినవ్ ఆయనకు
రెండు వందలు ఇస్తే తొంభై రూపాలు ఇయ్యలే
అయ్యా నిద్ర మొఖం వేసుకొని
నే వాడు ఎక్స్ప్రెస్ అ మళ్ళా వానికి ఫోన్ చేసినా
ఆ
ఫోన్ చేస్తే
ఉమ్
కాను బస్టాండ్కు రా అంటాండు
ఆ
రేపు నీ అవ్వ నా కాడ బండి లేదురా బాబు అంటే మరి నేనేం చేయ అంటాండు
అంతే కదా మరే
సర్లే రేపు వస్తలే అని చెప్పిన
నంబర్ ఉందా వానిది
ఆ ఉన్నది
ఉమ్ ఆ అయ్యా
డాడీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చు ఫైవ్ హండ్రెడ్ అన్న వన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటే అసలు నాకాడా ఇక్కడ ఒక్క రూపాయి లేదు. ఎట్ ఎట్ల ఒకే ఎట్లా అయిపోయినయో కూడా నాకు అర్థం కా ట్లె
సిక్స్ హండ్రెడ్ ఐపేయ్నాయ ఇప్పుడు ఒరకో ఇదేంద్రా?
పెట్రో కాడ సిక్స్టీ
ఉమ్
టిఫిని యాభై యాభై రూపాల్ టిఫిను
ఓ దేవుడో ఇప్పుడు గ్యాస్లు లేవ్వని టిఫిన్ రేట్లు పెరిగినయి నిజమే
ఊహు టిఫిన్ యాభైఐదు రూపాలు అంటే నూటఇరవై రూపాల
అయిపోయినయ్ టికెట్ తీసుకున్నారా ట్రైన్ టికెటు
ఆ ట్రైన్ ట్రైన్